కూర్చుండి తిన్నారండి
తిన్నాం ఇల్లిల్ ఇల్లిలు
అవునా ఏం కర్రీ అండి
మాద టమాటా
ఎ
ఉ
తింటరా పిల్లల్ మా టమాటా కూర లంచ్ బాక్స్ ఏనా.
ఆ లంచ్ బాక్స్ పో దున్నే మార్నింగ్ తీసుకెళ్లారు ఆఫ్టర్నూన్ నేనే తీసుకెళ్లి చోస్తా ఇగా ఈవినింగ్ తీసుకొస్తా తింటారు ఇది వరకు తినకపోయేదిలే గానీ ఇంగా ఇప్పుడు అలవాటు చేస్తాన కొంచెం కొంచెం ఇగ అలవాటు చేస్తన్న ఇగ ఆ మార్నింగ్ మా సార్ తీసుకెళతాడు ఆఫ్టర్నూన్ నేను లంచ్ ఇచ్చి వస్తా మళ్ళీ ఈవినింగ్ నేనే తీసుకొస్తా ఇగ
ట్యూషన్కు ఎల్తన్ల ఉమ్ ట్యూషన్కు వెళ్తారా అండి ఏ క్లాస్ పిల్లలు ఏ క్లాస్ ఉహు
సిక్స్త్ కోచిందండి
ఇద్దర ఉహు అవున
ఏం చేస్తారు పిల్లలు స్కూల్కి ఎల్లిండ్ల ఏ ముంది ఏం లేదు మా నా పనే ఇంగ
ఉమ్ అవునా వెళ్ళారండి పాప బాబు
ఆ ఎల్లిన్ర
అగల రండి బాబు నర్సరీ క్లాసు పాప ఫోర్త్ క్లాస్ ఆ చదువుతారండి
ఉమ్ పాప
పాప ఫోర్త్ క్లాసు మహర్షి స్కూల్ హాలో
ఆ ఆ
ఆ మీరు ఖాళీ అవునండి మీరు ఖాళీనే ఉంటారండి
ఆ ఖలిగానే ఇంట్లోనే మీరు ఆ అయిపోయింది లంచ్ తినాలి ఇంగా
ఆ అవును మరీతిన్నమండి
తిన్నార ఏం కర్రీ వండారూ
ఆ చెప్పండి మేమా టమాటపచ్చడీ
టమాట పచ్చడ మాదేమో కర్రీ మీదేమో పచ్చడ
అవునండి టమాటా రెటు తగ్గింది గండి అందుకే ఎసుకున్నాం ఉ హలో చెప్పాలండిగ ఉమ్ మీ సార్ ఎక్కడ అండ్ చేసేది
ఇక్కడే
ఉమ్ ఎంత ఉమ్ ఏంది అండి మరి
ఆ చెప్పండి
ఆ మీ అమ్మ వల్ది ఎక్కడండి?
ఇక్కడే మౌబద్ ఉమ్
అండి
ఆ ఆ
హలో
ఆ చెప్ ప్పండి ఆ ఆ హలో హలో హలో ఆ చెప్పండి ఏం లేదు
మిషిన్ నేర్చుకుంటారండి?
ఆ నేర్చుకుందామా అంటే ఎవరు నేర్పట్లేరు.
వచ్చాండి మీక్
ఉహ్ ఉమ్ రాదు నేర్చుకోవాలనుకుంటానమింగ లేదు
ఆ చేతి పని కానీ ఇప్పుడు గానీ
ఏది రాదు నేర్చుకుందామ అనే చూస్తాము ఉతిగా ఖాళీగానే ఉంటాం ఈగ అవును
పిల్లలని పంపించిన తరువాత ఖాళీయే కదా?
ఉమ్
స్త్రీలు నేర్పిస్తున్నారు కదా అప్పుయిలు
ఆ
శ్రీకా మంచి మిషను